హలో
చెప్పు
ఏం చేస్తున్నావు
ఏం జేయాలే ఇప్పుడే బయలువస్తున్న
మొన్ మ్యాంగిల్స్ తెచ్చుకుంటారా మేము రాగెంజి తాగినాము
టోలోమి వి తోటలో వి పికొచ్చి మొగ బెట్టి తింటాన్నా తోటలో వి పిక్కివచ్చినాడు మొగ బెట్టి తింటున్నాం
పెద్ద మామిడికాయలా హలో
కొన్ని పెద్దగా ఉన్నాయి కొన్ని చిన్నగా ఉన్నాయి కొన్ని పెదావి ఉన్నాయి కొన్ని చిన్నగా ఉన్నాయి
చెప్పు
ఏమ్ జేప్పాలా ఆ చెప్పు
వరలక్ష్మి వ్రతం సా వరలక్ష్మి వ్రతం చేస్తారా
ఏమో నేనైతే తే విన్నా కానీ
హలో
నేను పిన్నా విన్నా కానీ చూలేదు
కార్సె ఎ
మీరు
అంటే గ్రాండ్ ఆ టైమ్ లో వచ్చేసి అన్ని రేట్ ఎక్కు డ్రై ఫ్రూట్స్ ఫ్లవర్సు
ఉమ్
ఆ చీర తెస్తరు కదా ఆదిను దేవున్కెమ్ ఏమి ఏమి పెట్ వన్నీ ఆగస్ట్ లో స్టార్ట్ అయితది మూడు రోజులు అట్ల పెడతారు ఇండు లోనే
ఉమ్
ఆ కొంతమంది మొహం లక్ష్మిీ అమ్మవారి మొహమ్ తెచ్చుకొని పెడతారు కొంత మంది ఉత్త టెంకాయకె పెడతారు కొంత మంది వెండి చేపించిండేది తీసుకొని వస్తారు తీసుకొని అంటారు పెట్టేకి ఆ ముందు రోజే అంతా రెడీ చేసుకుంటారు ఫ్రూట్సును ఐదు రకాల ఫ్రూట్స్ పెట్టులు అంటా ఇనా పూలు డెకరేషన్ కి అన్ని తెచ్చుకుంటారు అవును ఏవయిన ఐదు రకాలు ఆ టైమ్ లో మాత్రమే ఇక్కడ ఒక కేజీ రెండు వందలు మూడు వందలు అయితాయి ఫ్రూట్ ఆ మూడు రోజులు చాలా రేటు ఉంటాయి నువ్వు పైనాపిల్ తీసుకోవా ఒక పైనాపిల్ తీసుకున్నా గాని ఎనభై రూపాయలు తోటలు ఏడున్నాయి ఎక్కు పక్కన పల్లెలు పల్లలు ఉన్నాయి కానీ ఎక్కువ టెంకాయ చెట్లు టెంకాయ చెట్లు ఒక్క చెట్లే ఉండేది చుట్టుపక్కల ఉన్నాయి మామిడి మామిడి చెట్లు ఉన్నాయి నేను చూసుండేదయితే తక్కువ
ఉ
మామూలుగా మార్కెట్ లోకి కురగాయలు తెస్తా ఉంటారు అవుసరంలేదు
ఉమ్
అంటే చాన రేట్ అయితుంది ఇప్పుడు యాపిల్ తీసుకోవాలంటే మూడు వందలు నాలుగు వందలు కేజీ మల కమ్ద
టూ డేస్ బిఫోరే తెచ్చుకుంటే అయిపోయాకదా
టూ డేస్ నుంచే స్టార్ట్ అయితుంది అది రేట్లు పెరిగేది
ఉమ్
అంటే ఇక్కడ ఎక్కువ చేస్తారు కాబట్టి ఇక్కడను బెంగళూరు సైడ్
ఆ
ముందడికి పెట్టుకుంటాం మూడు రోజుల నుంచి తే ఆ ఫ్రూట్స్ ఎక్కడ చూసిన ఫ్రూట్స్ ను పూలు పెట్టింటారు ఇంగా వరలక్ష్మి వ్రతం క కావాల మొహమ్మోను ఆ
ఇంకా ఐదుగురు ముత్తయిదువులు ఉండాల అంటారు ఆ
అదంతా చేసినంక రెడీ చేసుకుంటారు ప్రొద్దునే తెలవారుజామునే అంటే అమ్మవారిని రెడీ చేసి లక్ష్మీదన్ని అది ఎట్లా చే స్తారు అంటే ఆ ఇక్కడ రెండు బిందేలు ఉంటాయా రాగి బిందెలు అవి పెట్టి దాని మీంద టెంకాయ చిన్నది ఆ కలుషం ఉంటారు కదా అది పెట్టి దాని మీద టెంకాయ పెట్టి టెంకాయకిి మొహం కడతారు మోహం కట్టి నార్మల్గా ఆ ఒకటి ఉంటది కదా రాగిదీ బిందె దానికి అడ్డంగా హార్జాంటల్గా ఒక కత్తి కట్టి చి చీర కట్టేకి ఫస్ట్ కింద పెద్ద పెట్టంటారు కదా ఆ అచ్ చెప్పింది ఎన్కి దానికి చుట్టూ
ఊమ్
పెట్టి తిన్ని పెట్టేసి నార్మల్ మనం చీర కడ్తాము అట్లా కట్టేది ఆ రెడీ చేసి అది పోవు దారం ఉంటుంది అది ఏయ్యాలా ఇంకా మనం ఏమన్నా బంగారు కానీ అలంకరించకి ఎంట్న్నా కాని పెట్టచ్చా ఊమ్
అప్పో పోయిందార్ ఎందుకు చుట్టేస్తరూ
ఆ ఇది దున్నుతో ఉందండీ వైట్ రెడ్ ఉంది పుట్ కి చూడ పుట్ట చుట్టూ నడుస్తున్నపుడు టప్పుడు
ఆ
ఆ అట్లా ఉంటుంది అది అది ఏస్తారు ఉమ్
ఉమ్
ఆ అయినాక ఫ్రూట్స్ ఐదు రకాలు పెడ్తారు ఇంగ అమ్మవరికి క్యావ్ కావల అవి ఐదు రకాల్ పల్లాలు చేస్తారు ఆ రోజు పోలీలు చేత్ తరు చాలా చేస్తారు వంట్లేమో అంటే వేరే వాళ్ళు ఓస్తారు కదా ఇంటి కి ఆ ఆప్పుడు ఆ వర్లక్ష్మి ఎవరెవర్ ఇంట్లో కూర్చోబెట్టుంటారో వాళ్ళందర్ పిల్చిపోతరు రమ్మని ఇంటికి
ఉ
పస్పు కుంకుమ ఇస్తారు ఇక్కడ భోజనం చేస్తారు
ఉమ్
కొంతమంది అయినా రావోచ్చు ఐదు మంది అని కాదు చెప్నల్ తిర్మల్ అందర్నీ చూస్కుంటరు ఓస్తరు ముక్కోన్ని పస్పు ముఖం తీస్కొని భోజ్నం చేసి పోతరు
ఉమ్
మూడు రోజ్లు అట్లే పెట్టిండేది టైమింగ్స్ చూస్కుంటరు చేస్తారు ప్రసాద్ము చేస్తారు పంచామృతము చేస్తారు
ఉమ్
ఇంగ అందరూ పొద్దున్నే స్నానాల్ చేసేసి అంద్రు పని చేసి పూజ్కన్నీ రెడీ చేసి
ఉమ్
ఆ గుడిక్పోయి ఓచ్చి ఆ రోజు
ఇంగేమ్మ్ చేసేది మరి ఇంక్ కెందుకు
నెక్స్ట్ వర్ లక్ష్మి తీసేటప్పుడు మీర్ చేస్తరు గుడికి పోతారు అమ్మవార్ గుడికి రోజు చేస్ లేసి ఆ రోజు పొద్దున్ నుంచి ఇం ఎవరో కూర్ తింటారో వాళ్ అందర్కి పోతారు ఇంలు ఎవరెవర్ ఉన్నారో వాళ్ళందరిక్ పోతారు అత్రసల్ ఎక్కువ్ చేస్తారు ఆ టైమ్ ల అత్రసాలను పాయసమా ఏం పాయసం అంటే అడి గస్ గస్ సలు పాయసం గస్ గస్ సల్పాయసం ఓల్డ్గా చేస్తారు అత్రసాలను గస్ గస గసల పాయసం గాళ్ళన్ అత్ర సల్లు ఆ పాయసం కద్దుకొని కట్ టైంలో
ఉమ్
అసలు పాయసమే చేయరు మూడు రోజులు అయినాక అమ్మవారిని మళ్ళీ ఎల్లా అంటరు కలిచ్చి టైమింగ్ చూసుకొని ఎవలకల్లు వీలైనప్పుడు తీసేసి అంత నార్మల్గా ఆ పల్లి అవైతే పెట్టింటరో అవి ఇంట్లో వాళ్ళు అందరు ఒకోరు ఒవటైన తినేది అట్లా పెట్టుకోలె వచ్చే వాళ్ళకి ఇచ్చ కానీ మీ ఆ ఇంట్లో ఒకొరు ఒకోటే తినేదరు కూడ పెట్టుకోవాల ఫ్రూట్స్ అవి అల చేస్త సంవత్సరం సంవత్సరం ఆగస్టు నెలలో వస్తది అక్కడ ఒకసారి చేసింట్రి కదా
హా
ఏమో నాకి
ఆవ్ పడేదే ఫ్రైడే పెడుతుంది అది వరలక్ష్మి వ్రతం వచ్చేదే శుక్లవారాలు వస్తుంది
అదొకటి కొంచెం క్లారిటీ ఉ
అక్కడ అక్కడ తక్కువే చేసే ఆంధ్రాలో కానీ
గు మా ఊర్లో టెంపుల్ లో చేసుంటారు అంటే మంత్ర అవన్నీ వినిపిస్థాంటాయ్ అక్కడ
ఆ ఉ
ఇక్కడ ప్రతి ఇంట్లోనే పెడుతు దానికోసమే సపరేట్ గా రేషన్ చీరలు కూడా తీస్ ఆ అమ్మవారి కట్టేకె ఆ లక్ష్మీదేవ్ కట్
ఉ
ఎండగ ఎవరికి అది ఆ కట్టుకోవాల
ఉ
బయట వేరే వాళ్ళకి ఇచ్చేది అట్లా చేయకూడదు
ఆ
నువ్ ఈసారి చేస్తార
ఏమో తెలిదు
చెయండి నీ ఉందే ఈజీ చేయొచ్చు బాగుంటది
ఆ
అంటే ఆ రోజు స్పెషల్ తర ఇంట్లో అందరూ స్నానాలు చేసి అందరు రెడీ అయ్యి అందృ యాదో పని చేేస్తా ఉంటారు ఓ గర మామిడకులు కట్టేది య పండగ అన్న రాని మా ఇంట్లో మత్రం తినేది ఫస్ట్ అది కొనకచ్చుకోవాల అన్ని కొనకొచ్చుకో వేపాకు తో సహా కొనుకొచ్చుకోవాల ఈడ
అ
ఆరిటాకులు యాభై రూపాయలకి ఇస్తారు కట్టలు కట్టి వెట్టింటారు చిన్న చిన్నవి ఆ లక్ష్మీదేవి కాపకయ్య పక్క అరటికొమ్మలు వస్తాయి కదా అవిను షో కి పూలు అమ్తార అవి తీసుకొని ఉన్నాయి వచ్చి డెకరేట్ చేసుకోచ్చా
అ ఇంకేంది
చెప్పిన మీరు వచ్చేసారా ఎట్ట చేస్తావు ఏమి అయితే
ఏమో అమ్ మమ్ ఇంక నాకైతే అంత ఎన్ అ అంటె తెలీదు ఎక్కువా
ఇప్పుడు ఏం టెక్నాలజీ ఉంది యూట్యూబ్ చూస్తే ఆ ఆటోమేటిక్ గా చేయొచ్చు చీర కూడ ఎప్పుడు కట్టింది ఈసారి ఈసా నేన్ కట్టిండెదే ఆ ఈసారీ నేన్ కట్టిందే ముందు సారి చీరా య కట్టేకి రాదు మా యత్తకి చీర ముందర పెడతాన్నంట అన్నీ పెట్టేది ఫ్రూట్స్ న్ను అన్ని తెచ్చేది వంటలు తొందర పెడతా పెట్టి కలుచు చెమ్ముందా బింద్ పెట్టి టెండర్ పెట్టి ముందు రుపే మాము పెడతాండే ముందర వస్తె చీర పెడ త్తం చీర కట్టుకోకుండా ఈసారి చీర కట్టినాము
ఉమ్
సరేలే ఇంకేమి ఉందా
హా